హలో హలో వినపడుతుందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నావ్ ఆ ఏం చేస్తున్నావు
ఏమి తట్టింద కూర్చున్నాను
అవునా ఎండలు ఎలా ఉన్నాయి
ఎండలు బాగా ఉన్నాయి అందుకని చెట్టు కింద ప్రశాంతంగా చాలా
ఎ ఎక్కడుంది చెట్టు మీ ఇంటి దగ్గర వేప
ఆ వేప చెట్టు కాదు గిన్నకాయల చెట్టు ఇటు మా ఇంటి వెనకాల అంటే ఇంటి ముందులే ఉంది ఒకటి ఆ ఆ కాస్తన్నాయి చాలా ఉన్నాయి కాయలు
వస్తున్నాయా రాలి
ఆ కింద పడుతున్నా రోజ్ తింటనే ఉన్నాం మేము
అవునా పెద్దవా చిన్న కాయలా హలో
పెద్దగా అయిపోయిందబ్బ
ఓహో అవునా ఏం చేసింది మీ అమ్మ
పప్పు ఇవాళ కూ చేసింది డ్యూటీ ఉంటే డ్యూటీకి పోతుంది రెడీ అయితుంది మా అమ్మ
టిఫిన్ ఏం లేదా పొద్దున
ఇవాళ టిఫిన్ ఏం లేదు అన్నమే
తినేసావా మరి
ఆ
నేను ఇడ్లీ చేసాను సాం ఇడ్లీ చేసాను సాంబార్ చేసాను ఆ సాంబార్తో తిన్నాము ఇడ్లీ పిల్లలకు కూడా పెట్టేశాను అయిపోయింది
సాంబార్ ఇడియా
ఆ సాంబార్ ఇడ్లీ ఆ తినేసాము ఇద్దరు ఆడు ఇసుకలో ఆడు తున్నారు వాళ్ళు పొద్దున్న నుంచి
అవునా
ఆ వాళ్ళకిిందకో ఆడాలనిపించింది ఆడుతున్నారు రోజు అంతే ఇసుకలోకే వెళ్ళిపోతారు ఇసుకలోనే ఆడతారు ఎక్కువగా అందులోనే వాళ్ళకి సమయం
ఇసుక ఎక్కడ ఉంది మీకు ఇంటి ముందల ఉందా
ఆ అప్పుడు మిగిలితే ఈ గోడ కట్టించినప్ మిగిలితే ఇసుకంత తీసి వెనకాల వేసావనమాట అయితే ఇంకా ఇస్ వెనకాల రోజు వెళ్తారు ఆడతారు ఆడేసిన తర్వాత స్నానం చేపిద్దాం లే అని చేయించ ఎండ లేదు ఎండ నీడుంది చల్లగా ఉంది నీడుంది అందుకే ఆడుకుంటున్నారు అయ్యా చెల్ల ఎప్పుడు వెళ్తుంది
చెళ్లి ఆరో తారీఖు వెళ్ళిద్ది అనుకుంటున్నాను నేను ఆరో తారీఖు వెళ్ళింది అనుకున్నను ఆ హాస్టలే
అవునా ఏంటది గ్రూప్ ఏంటి మరి తన ఇప్పుడు
అక్కడే ఉండిద్ది హాస్టల్
తీసుకునే గ్రూపు గ్రూప్ ఏంటి అవునా తనకు ఇష్టమేనా అ బైపిసి
ఇష్టమే అంట అందు కనే భైపిసి ఆ బాట్నీ జువాలజీ ఫిజిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటది బాగుంటది
జంతువు అన్నీ కోయాలిగా కోసి లోపల ఏమేమి ఉన్నాయి అన్ని చూడాలి ఏంటిది
అట్న అలాగే ఉంది అగి అగ్రికల్చర్ సైడ్ వెళ్ళిద్దంటా అగ్రికల్చర్ పైపు
ఆ అవునా అంటే దీని తర్వాతనా ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాతనా
అ అగ్రికల్చర్ సైడ్ వెళ్లిదంట
అవున ఒకేలే మీకెప్ ఏప్పటి నుంచి కళాశాల
నాకు జులై నుంచి స్టార్ట్ అయిది అనుకుంటున్నాను వచ్చిన అంటే ఈ నెలలో స్టార్ట్ అయిది
ఆ అవును నువ్ కళాశాల కేళ్తున్నవా వెళ్తన్నవ్గ ఏయి య
ఏడీసీ చేస్తున్న అదే చేస్తాను ఏడిసి స్త అది వచ్చేసరికి ఇప్పుడు బండ్లు తయారు చేయడం అవి ఉంటాయి అది రెండు సంవత్సరాలు ఉంటది రెండు సంవత్సరాల తర్వాత జాబ్ అంట
అవునా
విజ్
అ ఆహ
జాబ్ ఇస్తారు ఇతరు దిల కూడా వెళ్ళొచ్చు అయితే ఇంకా లో
లేయవ
అంటే వె దేశంలో ప
ఆహా అదలే ఆ నువ్వు చదువు ద ఆ నువ్వు ఇలా అన్ని పూర్తి చేసిన తర్వాత మా పెద్ద బాబుని కూడా నీలాగే నిన్నే అడిగి ఆ చెప్తాను పంపి ఎక్కడికన్నా పంపించాడు మా ఏం చదివించాలి అనేది నేను అడుగుతాను ఆల్రెడీ నువ్వు చదివేస్తుంటావు కదా కాబట్టి నీకు తెలిసి ఉంటది
నాక్
ఇంకా ఏంటి ఇంకా ఏంటి మరి నానెక్కడికి ఆ దేని మీద అన్నీ అవేనా ఇగ గొంతు సరిగా రావడం లేదు హలో హలో
ఇవాళ వీడియో ఇన్నాళ్లు అదెందీ వత్తద ఏమన్న వేరే
అవునా నిన్న ఏమన్నా చేసావా నిన్న మొన్నగాని ఏమన్నా చేసావా హలో హలో హలో వినిపించట్లేదుగా హలో